హలో ఆ శంక శంకరాండి మీరు
ఉ
ఆహా అదె అదె మొన్న కలిసన్ గా మీరే కదా
మ్ నెమె నెమె ఇంకా అండి ఏం చేస్తున్నారు ఆ మధ్యకాళని ఉంటా కొందిగా
అ్ అవునా ఏం లేదండి ఇప్పుడే తిన్నాం మీరు తిన్నారా
ఇనే కాల్ చేశానండి అంటే పరి పరిచయం పది వేలు కదా అందుకేనా కాల్ చేసాను
మ్
ఒక పరిచయం నేను పరిచయాలు చేసుకుంటా ఎక్కువ శాతం
అవునండి
పరిచయానికి పది వేలు ఒక సామతె ఉంటుది ఒక పరిచయంతోనే పదివేలు కొడు
అదే నేను కూడా అంతే షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇస్తా
అంతే పరిచయాలు చేసుకోంటా ఉండాలాంట ఇంకా అండి అదే మరి ఇన్ని రోజులు ఇక్కడ మంచిరాళ్ళ బాగా బిజినెస్ జరిగింది కదా సే అంటే మరి మీరు ఇక్కడ జాబ్ చూసుకోలేరా
ఇక్కడ అక్కడ నాండు అక్కడ బిజినెస్ ఏ లేదు
పోయ్యా అ మరి అయితే ఇటు సో అప్ అండ్ డౌన్ బైక్ ఉండేనే ఉండే ఎందుకు చూసుకోలే మరి
అక్కడ అంత అక్కడ అంత శ్రద్ధ పెట్టలేదండి నీ మాటలు నచ్చేలా అండి శ్రద్ధ పెట్టలేదు నేను అంత
ఆ ఏ ఏ పార్ట్ టైము చేద్దామా అండి ఇది మంచినే ఉన్నది నాలుగు గంటలకి పోయి
చేద్దామండి ఏదైతే ఏంది బానే ఉన్నారు కదా ఫోర్ అవర్స్ కంటున్నారు మీరు బానే ఉంది కదా
బానే ఉన్నాయి
చేద్దామండి
హెచ్ఆర్ టీమ్ కూడా ఉన్నది నువ్వు జాయిన్ చేపించినవ్ వాళ్ళు హెచ్ ఆర్ టీము
ఆ వాళ్ళు చూసుకుంటారు కావచ్చు ఇగా
మ్మ్ నువ్వు హెచ్ఆర్ అంటే అలా ఉన్న వేకెన్సీస్ హెచ్చు హెచ్ ఆర్ కస్టమర్ సర్వీసు టెలికాలింగ్
నాలుగ మూడా
ఉన్నొడు పొజిషన్స్ కళీగున్నాయి
ఉహుహు పర్లేదండి
మంచిగా ఉన్నాయండి దిగాంని కలిగినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎప్పుడైనా గాని
అవునండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మన బతకగలుగుతాం సొసైటీలో లేకపోతే ఇలా ఉంటే కాదు కష్టం
అట్లా నేను కూడా చూస్తున్నాం అండి
చూడాల చూడాల చూసి
చూస్తున్నా మరి మీరు నిను జాయిన్ అయితే మీరు కూడా జాయిన్ అవ్వండి మనిష్ మెత్తం కూడా జాయిన్ చెపించుకుంటా ఫోర్ అవర్స్ ఆమె ఫోర్ అవర్స్ చేసినా నేను ఫోర్ అవర్స్ చేసినా చాలు
హ్మ్ చాలు ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ ఫోర్ అవర్స్ ఒకర
ఇ ఇద్దరు ఇద్దరు గల్సి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ద ముప్పై వేలు వచ్చినా చాలు
చాల అండి ఉను
అదే
గెటిన్ అయిపోతారు కదా మనుచులు ఏదో ఒకటి ఒకటి మొత్తం